హలో బా
హలో ఆ బాగున్నమండి. మీరు బాగున్నారా?
బిజీనా ఎంటి?
మీ వాల్యూమ్ వినపడట్లేదండి.
ఆ నాకు ఫ్రీ నాకు నాకు వినిపిస్తుంది. నాకు క్లియర్గా ఉంది వాయిస్ మీది.
అవునా సరే చెప్పండి.
చేసుకుంది బిజీనా ఏందండి?
హ్ ఆ పని అయిందండి ఇప్పుడే పని అయిపోయింది. ది ఇగా స్నానం వ పోవాలి ఇంకా
వెళ్ళాలా పిల్లగాడు
ఆ ఎళ్ళిరండి, ఆ ఎగ్జామ్ కి ఎళ్ళిరండి.
బాబు ఎళ్ళిండు ఆ వెల్రు వెళ్ళిరు.
ఆ
అదే పిల్లలు ఇగ ఈవనింగ్ మూవీ వెళ్దాంమని చెప్పేసి అని ఉండే
ఏం మూవీస్ ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా?
అదే వద్దు నచ్చట్లేదు ఏమి చు చూడాల అనిపించట్లేదు అని చెప్పాను
ఆహ
అదే అంటే రీసెంట్ గా మూవీ చూసిన క రీసెంట్ గా ఏం చూసిండ్రు మూవీస్ మీరు
పిల్లలకే తెలుసు అండి నాకేం తెలుసు ఇదేంటిది అది ఏమంటారు మన అదే వరశంకర్ ప్రసాద్ అని ఉండే కదండి చిరంజీవి గారిది అద ఒక ఒకటి చూసినా ఇంకేదో చాంపియన్ సినిమా అంటప్పుడు చూసారు పిల్లలు రాజాసభా ప్రభాస్ గారిది చూసారు ఉ సరిగ్గా లేదండి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ సరిగాలేదు
అసలు ప్రవాస అంటే దానికి తగ్గట్టు అసలు తినే తెయలదు అసలు ఆక్చువల్ ఫిల్లిమ్ అంటే సార్ ఇష్టం ఉండదు సరే ప్రభాస్ హీరో కాదు కదా ఎట్లుంటుందని చెప్పి ఒక ఎస్పెషల్ అనుకున్నాను
ఆ కానీ అప్పుడు తీసిన సినిమాలో డార్లింగ్గా బాగుండే మిస్టర్ పర్ఫెక్ట్ అదేను అంటే కదా అంటడి
అసలు అ అట్లా చాలా అనుకున్నా అసలు బాగుంటు ది చాలా అనుకున్న గానీ నీ ఆ సినిమా చూ అక నాకు అతే ఫుల్ తలనొప్పి లేసింది బాగ
అంతేనా సలార్ టూ ఇప్పుడు వస్తుండొ కూంచలేడి అదొక్కటే చాలా బాధ పెట్టింది మిగతా సినిమలున్నీ చాలా బాగున్నాయి గానీ
బాగా తలనప్పు ఉండే మళ్ళ చాయి తాగి అన్నాక అప్పుడు కొంచెం నాకు ఆ తలనొప్పి పోయింది తెలుసుంది
ఉ అంతే అందరు ప్రభాస్ సినిమా కద చాలా బాగా తీస్తడుని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చాలా సూపర్ ఉంటుండో అనుకుంటారు ఆ సినిమా చూసిసరికి మొత్తం అసలు ఫ్యాన్స్ అందరు చాలా డీల్ అయిపోయారు
అవును చాలా పాపం మస్తు మంది ఇష్టపడతారు కదా చాలా మంది ఇష్టపడతారు కదా ఇది అట్లా ఉంటది మూవీ ఎవ చెప్పేసి అను కుటరు నేనుసలు నేనుసలు అ చూడాలడి మూవీస్ అసలు ఎక్కువ అంత త్రీ అవర్డ్స్ కూర్చోంని చూడాలా నవల కాదుయాక్చువల్గా సరే అని చూద్దాంని ట్రై చేసిన ఇంట్లో కూర్చొని పిల్లలతో చూస్తే మాత్రం అబ్బా అస్సలు ఇ తలనొప్పి ఘరం ఉండే ఇక
అవుడా
తీసట్ళ్ళ అసలు ఎవరో కానీ అసలు చాలా అనిపించింది కోప్పం వచ్చింది బాగానే అసలు ఒక మ్యాటర్ ఏమి లేదు అసలు ఒకటి కథ లేదు ఏమి లేదు ఆ ఒక జోకర్లాగా ఇ రీసెంట్ ఒకటి మళ్ళా ఏంటి రాజకీయం గురించి మామూలుగా జాతిరత్నాలు హీరో ఉండలేదా
అవును
త ద ము మంచి దసు
అనగనగా ఒక రాజుగాని ఉంది అవును
మంచి సినిమా మంచి సిది బాగుది సింపుల్ గా మంచి నీట్ గా అనిపించింది అమ్మ ఇంకా అది కూడా అది కూడా మొత్తం జోక్లా తీస ఓకే చూడొచ్చు ఫ్యామిలీ చూడచ్చు కా ే
ఇంకా ఈ మధ్యయి ఇంకా సినిమాలు రాలేదు ఆ ఇ వస్తుండొచ్చండి వస్తే వచ్చ ఇక హాలిడేస్ ఇప్పుడు ఉగాది ఆ ఉగాది హాలిడేస్ వస్తది కదా మరి మావస్తే వస్తే ఎల్లాలి
ఊ ఉన్నాయంట కదా ఇప్పుడు ఇగ అల్వా ఇరోజ్ నానిది ఉందంట రీసెంట్గా మూవీ ఇవి ఊ బాగుంది అసలు హెయిర్ స్టైల్ అసలు పవన్ కళ్యాణ్ నాక్ ఎందుకో ఇవాళ అంతా ఏందో అట్లా హై హై అట్లా అట్లా ఉండ తే అంతే ఆల్ తియట్లేద్ అప్పట్లాగా ఒక కథ అన్నది ఏమితియట్లే ఇట్లే నార్మల్ ఫైటింగూ కొట్ అట్లా ఆట ఇవే ఉన్నాయి అం తే
ఊ ఇప్పటికంటే పాత సినిమాలే మంచిగాంట
మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు రిప్పు ఇప్పుడు కొత్తగా నా నాని మూవి నాని సినిమా వస్తున్నది ఒక సా కప్ పాట తీసిండు బాగుండే పాట అంటే మొత్తం డెత్ గా అనమాట అసలు హల్ గా ఉమ్
ఆ అదే అవార్డ్స్ కూడా ఇచ్చిరు గదండి ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి అవార్డు వచ్చింది మన ఎవరకి రష్మి మిక్కకి కూడా అవార్డ్ వ వచ్చింది కదా
కొన్ని సినిమాస్ మంచిగా ఉంటాయి కానీ కొన్ని అయితే అస్సలు అబ్బా ఎందుకు తీస్తుర్రా అనిపిస్తది ఊ ఊ ఊ నేను చెప్పినాక చాలా తక్కువ చూసిండచ్చు
అవునా అయితే ఉగాది పండుగ వచ్చినప్పుడు ఏమైదంటే కొత్ కొత్త కొత్త సినిమాస్ ఏం వస్తాయ్ నానిది మరి ఇంకెవరెవరున్నయో నాకు ఐడియా లేదండి
ఆ మళ్ళ దాంట్లో నెట్ఫ్లిక్స్ దాంట్లో వస్తది వస్తాయి కదా టీవీలలొ గ అట్లనే చూస్తాము ఇక అంతే ఇస్ ఆ బయటి కెళ్లి స్పెషల్ గా అత్తమ్మ వాళ్లు మామయ్ వాళ్ళు ఉంటరు కదా పర్మిషన్ని ఇంక అడిగి తీసుకొని వెళ్ళాలి కదా ఇంక అవణ్ణి ఎందుకు ంది ప ఎలా అంత లేదిక
నెట్ఫ్లిక్స్ లొ జూస్త త్త రేమో ఇక మేం కూడా అంతే అండి మేము కూడా మూవీస్ కి ఏం పోము నెట్్లిక్స్ వస్తేనే చూస్తాం ఉ డిస్నీ హాట్ స్టార్ లా నెట్ఫ్లిక్స్ వస్తాయి కదా అప్పుడు ఇక మనీ వేయించుకొని చూస్తాం అనమాట
అదే అదే అదేదే లేండి
చిన్న చిన్న స్టోరీ సినిమాలు కూడా బాగున్నాయండి రాజు వెడ్స్ రాంబాయి బాగుంది మళ్ళీ దండోరా అవి కూడా బాగుంది మంచిగా ఉన్నాయి మూవీస్ ఉ ఇక బయట పోయి పెట్టి అక్కడ చేసే దానికి ఇక పర్మిషన్ అడగాలి మళ్ళీ గొడవ ఇదంతా అవసరమా అండి అందుకే ఇక అట్లా ననుగా సైలెంట్ ఉ ఉంటా అనమాట
అంతేగా
మ్మ్ హ్మ్ ఇంకా ఇంకేంటండి సినిమాల గురించి అయితే ఇప్పుడు ఏమంటారు ఎంత ఉంటుంది వచ్చండి మనీ అది ఈ అమెజాన్ ప్రైమ్ వాటికి
ఆ ఉంటుండొచ్చు మదేగాద రేటు అంటే వైఫై ఉంది కదా మాకు ఎక్కువ
ఉ
దాని ద్వారా నేను నాకు అంత ఐడియా లేదు వీటి వాటి వీటి గురించి
ఉహు ఆహాలో కూడా కొత్త మూవీస్ ఉంటా ఉంటాయి గా
ఉ నేను తక్కువ చూశాడండి చాలా అంటే చాలా తక్కువ ఎవరు ఎట్లా అంటే చిరంజీవి రబ్బ అట్లా తప్ప మీరు చాలా చెప్తుంది చాలా తక్కువ ఫ
మీరు చూడరు ఎక్కువ
నాది త్రీ హౌవర్ స్ కుచుంటే ఇంకా తల నొప్పి ఇక వచ్చేస్తంది సినిమాలు చూసు కూర్చుంటే అలవట్లేదు ఏదో ఇట్లనే టైం పాజెప్ ఇట్టుగా ఇటు తోయినప్పుడు చూద్దామ అని చెప్పి అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి సినిమాలు వస్తుంటాయి
ఆ కొన్ని కొన్ని మంచిగానే ఉంటున్నాయండి ఇ మధ్య సినిమాలు కొన్ని పాత చిన్న బడ్జెట్ తో తీసిన సినిమాలు కొత్త కొత్తగా వచ్చిన హీరోస్ కూడా బాగా అవార్డ్స్ వస్తున్నాయి మూవీస్ కి ఆ అసలు రాజు రాంబాయి అది బాగుందండి
అదే అదే అదే ఉ అంటున్నావ్
రా అదీ అటు పోయిన మధ్యలాటు కోటు సినిమా ఒకటి కొన్ని మంచిగానే తీస్తురు మూవీస్ అసలు మంచినే చూడబద్ది అయితాది అసలు ఓకే అమ్మాయి చూస్తాం అండ్ మూవీ చూస్తా నాకు ఇంట్రెస్ట్ మూవీస్ చూడడం
ఉ అదే అదే అదండి అంత అదే లేండిఇక ఓకే ఓకేనా ఓకే అండి అంత బాగుందండి సరే అండి ఆ ఉంటానా